చెప్పాలండి మీరే
సాంగ్స్ వింటు మల్లన్న ఎవరండి చెప్పండి చెప్పండి అంటే
మీరే చెప్పాలండి మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఎప్పుడు పోవాలి అని అడుగు తునాన్నాండి
ఉహుమ్
ఓకే అండి
ఇ చీరలు ఎలా పొదర ఎలీ చూసిరా
ఆ ఇయాలా సాటర్డే అండి
నేను మర్చిపోయినా
మీరు మర్చిపోతారండి
ఇయర్ మండే రోజు ఉంది అసలు ట్వీస్ట్ మండే రోజు చూడాలి ఎాపోతే ఓకే ఓకే అండి
చెప్పాలండి మీరే ఎక్కడ ఎలా ఉన్నారు
బాగా వున్న ఎవ్వరు పెళ్ళిలు కూడా లేవు అండి పెళ్లిళ్ళకైనా పొద్దాం అంటే మా హస్బెండ్ మెసేజ్ చేసిండు అండి ఓకే అండి హలి ఆపే దా హోటపలా స అంతేమంట ప్రైత్ పంక్షన్లు తిందామా అంటా అ
అండి
అచ్చ ఇ ఉ ముస్లిం ఫ ముస్లిం ఆ అ ఆ ఆ హాస్పిటల్ ఆ ఓకేనా అండి ఆ
నాకేం దెలుసు నాకేం దేలుస్ అండి క్వాలేజ్ కు వస్తుంట పోతున్నా జాబ్ చేసుకుంటే ఎమన్నా భూమిక గది లేదు అదే సరే బలే అప్పుడు వలందా రెటర్న్ పోవాలీ ఆక్కడికి ఈ ఫ్యాన్ గాలి సప్పుడు ఏటో పోతున్నట్టు వస్తుంది.
వినిపిస్తుందా
తక్కువ మనం పోతాం క గాలీలా
వినిపిస్తుందా
వినిపిస్తలేదు అంటే మాట్లాడేది వినిపియా గాలి సప్పుడు అంటున్నా నేను
దగ్గుతూ
ఇంట్ల అమ్మాయి దగ్గుతూ ఉంటే నీవరికి వినబడుతుంది బోనలది ఈ రోజు ఆమె బర్త్డే అదే అవును వాళ్ళు నా బర్త్డే రోజు కుడతాల అనుకుంటే ఆమె బర్త్డే రోజు కుడతారు ఆ కుదుతది ఆమె అంటే ఇద్దరా పెన్ కార్డు ట్వంటీ ఇంకా త్రీ డేస్ నా బర్డే
అవును మళ్ళీ ఉడుకుతద అండి
బొమ్మలు అంటే సింబల్లు ఉంటయి కదండి అవి అయ్యో మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అయింది కాదనే ఆ కాలేయా నిన్న నే అయింది ఎడ్డీ
ఏం సినిమా
మా ఇంటి బంగారం సంమత మస్తుంది అంట ఇది సూపర్ ఉంది అ
క్లారిటీ ఉండదు
వెంటనే వత్తాది వచ్చి మూవీ రూల్ తీకొస్తానే లేదు కనిపించలేదు అది
బ్లాడర్
నువ్వు పెద్ది సినిమా చూసినావా మస్తుంది తెలుసా నువ్వు మళ్ళా మ ఏంది ఎవరన్నారు నీకు ఈ చూడు పెద్ది సినిమా ఆట ఆ దానికి ఆస్కర్ అవార్డు అవి ఇవి నేష అలవాడొతుంట దేలుసా ఆ మస్తు ఉంది నువ్వు అసలు చూసినావ ఆ సినిమాని మరి ఎందుకంటో ఎడ్ ఇన్నే రామచరన్ ఫ్యాన్ అయిపోయినా తెలుసా చిన్న సినిమా చూసీ నాకు మస్త్ నచ్చింది రై రై రా రా అలా మస మస సాంగ్ ఫుల్ ఇష్టం మ మ రీ చూడో సారీ నువ్వు ఏ ఏ చూడు ఎందుకు నచ్చలే సూడాలే కద నువ్వు ఫస్ట్ ఎందుకు చూడవు మంచిగా ఫస్ట్ ఎవరూ చెప్పిరు దాని గురించి నెగటివ్గా నీకు
అయినా నేను కూడా ఫ్లాపే అన్నా అయన ఏలేదూ చూసిన తర్వాత అ రామ్చరణ్ కి ఫిధా అయినా చూడు ఇయ్యాల
మస మసానంగా మట్టిలో దుమ్కింది అసలు వేరే అంత వాడు ఇట్ల ఇసిరేయంగానే వాడు ఇది పట్టు అంద
మల్ల పడుకు కాలు ఇట్లయి అది స్టాండ్ ఎప్పుడుంటారో ఏమో మరి
ఇంకా అది కావాలి నాకు దా పోరి లాక్డౌన్ యూట్యూబ్ లో ఓతలేదు చూద్దామంటే ట్యూబ్ ల ఒస్తలేదు తీసుకున్నపుడు కూడా ఒస్తలేదు
అది యుట్యూబ్ లో రాదేమో ఎందుకు రాదు
హ్మ్
యూట్యూబ్ లో కొన్ని ఒకప్పుడు రిలీజ్ అయిన పాగల్ మూవీ రాలేదు ఇంకా పగల్ ఈ రోజు చూద్దాం అనుకుంటున్న
మూవీ రూల్జ్ ల
ాల అస మసరా అస మసారా చెప్పాల అంటే పొద్దున సందీపనచ్చిండు బిట్టుగాడు శశిగాడు
అ
స్కూటీ తీసుకొని పోయిండు అనే మరీచిపోయిండు స్కూటీ తీసుకురావడం అన్నే ఉన్నాడు ఇగ ఏమో నాకు భయమవుతుంది అని ఏడిచిందట వాడు మనతో ఆ
త అంతే బక్కగా కొంచం
సమదాలంతే మన ఏమ మృదయితుందిద మిక్చర్ సంథింగ్ పాటిల్ లేవో ఓకే అండి ఇంతతో సమాప్తాం